నమస్కారం చెప్పండి టాపిక్ వచ్చేసి మూవీస్ టీవి షోస్ సీట్లా
మ్ అమె నవ్వి బోటుండి చుడ్ చెప్పండి మూవీస్ కాంచనాది రిలీజ్ చేసిర
అవును ఫ్రీజ్ ఫజ్ చేయాల కత్య
మ్ దేవితా కిసాద్ ఏంటి పరు హైదబ మ్ అని మా ఫ్రెండు చెపిన్ధి మ్ కాంతర కాదండి కాంచనా మ్ కాంచన
కాంచన ట్టు తెలుస అండి
నేం కూడా పోవాలండి అంటే పక్కల ఎమ్ లేదండి మ్ పెడతరు పె మీరండి ఏ మూవీస్ సౌండు అవును అండి నావి అంటిపిస్టాండి అ నకే చెస్టరాండి మాకు ప పెవరైట్ టాండి ఈ మ్ మ్ బస్ తేనే కిలాను
బస్ అంటే మజ్లి మూవి వుండండి మజిలి
ఎంది కాక్
నేను అందరికి మజలి అంట నేను చెప్పుకుంటా అండి అవును మీరు ఫస్ట్ ఏరుకోమ ఇడ జేప్పండి
అ
పంచ్ కల్ కి వస్తవ్ అయ్యో మా కసల్ వేరే చెయ్యమంటాంది రెండ గదా చెడు దిష్టి కొడత లేరు అదేంది చింద్రముఖి అన్ ఎందుకంటే ఆమె గజ్జెలు క కొట్లలాడతానికి ఇష్టమా తూ తొమ్ తొమ్ ఏంటండి ఆ సౌండ్
ఏమ్ మరి మెయిన్ రోడ్ కు ఉంటాదండి ఇళ్ళు బండి మీద తపోదు డిస్ట్రబ్ న్ చేస్తానే ఉంటది
హ్మ్ హు ఆ రామక్క గట్ల అంటద ఇ వాళ్ళ ఆయన ఉన్న ఏమైతాంది ఆయన మాకు మధ్యలోకి వచ్చింది అప్పుడు టే అయ్యో మ పెక్కింటి పెద్దమ ఎత్ నడు జరం వచ్చినట్టు ఉందండి
అయ్యో జ్వర మోచ్చిందా పెద్దమ్మా
ఏ
అ
హ్మ్ కాదు చనా మూవీ వచ్చిందా కాంచన కాంచన కాంచన బాగుంటది కద అండి మా పెద్దమ్మ కి నచ్చుతలే అంట మళ్ళా థియేటర్ లో ఎప్పి పెట్టిరి ఇప్పుడు అవును థియటర్ లో ఆ....... ఏంటి వానికి ఇనబడతది మీ ఊర్లో అంటే చూడండి మా పక్కన క్క అండి హ్మ్
అంట నా
అవునా అండి నా
మా బెస్టీ అండి బెస్టీ
అవునా మీ దాంట్లో కాదండి నా దాంట్లో వచ్చింది ఒకే అందుకె ఎన తిన్నగా
స
ఇంకా అండి ఈ రోజు ఎట్లాగైనా కంప్లీట్ జేయండి అవును దా కొ మన్నా చేస్తారా అండి అ ఈయల అస్సల అప్పకు తెల్వకపోయిన చెల్వమ్ హ్మ్ ఇంత మంచి ఆపు హ్మ్ చెప్పలే ఇంకా కా మరి
అ
మజిలీ మూవీ ఎన్ని సార్లు చుసిరండి మీరు అవును బ్లర్ వస్ వచ్చిందండి నిను చూస్నా హెచ్ డి రాదండి అ ఇంకా అండి ఇంకా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లుందండి గగనం నెక్స్ట్ మేం చేస్ స్తా అండి కద్ నాది కూడ ఒకటైతది కదా
ఇంతె అండి ఇంకేంటం
మీకే హీరో అంటే ఇష్టం హీరో
విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ విశ్వక్ సేన్
ఆ ఆ ఇప్పుడిప్పుడే మాట్ ఎట్లా ఏమైందట్ల ఇప్పటి మజిలీఅంటే మజిలీ అనేది ఆ మజిలీ ఇష్టం పాగల్ మూవీ పాగల్ పాగల్ పాగల్ పాగల్ హుమ్మ్
అ ఇష్టంమండి మీకు ఏ ఎవరు అంటే ఇష్టం హీరో
నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమండి
ఎందుకాన్ పెళ్ళి అయిపోయింది కదా ఆయనకి ఎందుకు ఇంకా
పెళ్లి చేసుకోని వెళ్లిపోయిన బంగారు రాజు మా గుండేల్లో ఉండి పోతావ్ బంగార్రాజు తెలుసండి విజయ్ దేవరకొండ ఈ తరం బంగారు రాజు అవునండి చల్లటి గాలి వస్తే పడుకో బుద్ధి అయితుం
అవునండి కాని దోమలు వస్తాయి
దోమల మత్తు తెచ్చుకోవచ్చు కదా ఎప్పుడన్న పడుకొ అందం
ఇంకా ఫోన్ చూస్తుంది రీల్స్ వినేటట్టు చెప్పంద అక్క ఒకట్టే రీల్స్ అవి రీల్స్ ఏం అర్థం అవుతదో ఏమో
అ
ఇంటి పక్కనమే మా చేల్లే హు ప
కే
చెప్పండి మీరే
సినిమా ఎన్ని గంటలు
అవునండి మూడు గంటలు హు మూవీ వల్ల మనకు ఒక టాపిక్ అర్థ అదండీ స్టోరీ అసలు ఒక లైఫ్ అంటే చు మళ్లీ మూవీ హీరో హీరోయిన్ కష్టాలు కనబడతాయి కానీ డైరెక్టర్ కష్టాలు కనబడవు నండి డైరెక్టర్ ఎన్ని కష్టాలు పడతాడు కాన్ డైరెక్టర్ ఎట్ల సినిమా నాకిష్టం నువ్వు వస్తావని అన్ని చూపిస్తనే చూపిస్తే ఒక కథ డైరెక్టర్ డైరెక్టరైయిన సాంగ్ డైరెక్టర్ అయినా కష్టవంతుడు వాళ్ళే వీళ్ళు హీరోలు హీరోయిన్ అని ఒక ప్రొడ్యూసర్ ముందట వచ్చి ఫోటోల్ దిగ్ స్తరు మ్ ఇంకేంటి విశేషాలు వాల్ల కిందే ఇప్పుడు కొత్త మూవీస్ ఏమున్నాయండి ఆ నేను కూడా మూవీ కె పోవాలె
అట్ట అనుకుంటాము గాని మనం బోమండి
అని
మీరు వెళ్ళండి మేమ్ వెళ్ళమండి
ఉమ్ మూడు ఎంత నల్లగా అండి డౌటె ఊహు ఏముంది రేప్ దెప్పించుకు ఉన్నా ఏమి పై నాక స్పీట్ బన్ తినాలుంది
అవునండి స్వీట్ బండ్ బాగుంటదింటగా మా మరదలు చెప్పింది లోపట పేస్ట్ వస్తున్న పేస్ట్ అంటే క్లోజప్ పేస్ట్ లాంటిద ఎ పేస్ట్ రండి
పేస్ట్ అంటే పేస్ట్ కాదండి కేక్ ది పైన క్రీమ్ అండి అది
క్రీమ మీ అక్కని అడగండి ఒక్సర్ పేస్ట్ వస్తుంది ఏం వస్తు
తక్క చిట్టక్క మీరు ఎప్పుడైనా పేస్ట్ తిన్నార బన్ పేస్ట్ కాద్ బన్ పేస్ట్
నేను ఎప్పుడు తినలేదండి
అంతెత్తు హెలో
చెప్పండి ఇంక
మీరే చెప్పాలండి మాకేం అర్థం అవుతలే అ అదేం దండి గట్ల దయ్యం గదా ఏం చెత్తామండి పండుకుందాం అయ్యా రిప్లై ఇవ్వాలిగా
ఉమ్ రే పొద్దున లేవాలి మమ్మీ ఇద మేము ఆ ఒకటే పమెంట్లు పేమెంట్లు పేమెంట్ అనె రోల్ లోయి
ఉమ్ అ వ అట్లయితే కష్టమే ఊ పేర్లు అది ఇస్తర్లే నాకు పేర్లు వారుస్తున్నాయ్ మ్ ఓకే అండి ఇంత ట్తో సమాప్తం బై